హలో నమస్ నమస్కారం అండి
ఆ నమస్కారం అండి
ఆ బాన్నామండి మీరు బాగున్నారాండి
ఆ బాగున్నాము అండి
తిన్నారండి
ఆ తిన్నామండి ఈ రోజు ఆదివారం కదా అందుకే బిర్యానీ చేసినాము తిన్నాము
ఆహా ఆ మేము తిన్నామండి ఈరోోజు బుధవారం తర్వాత ఎగ్ రైస్ తిన్నామండి
అవునా
ఆ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి వంటలు అంటే యూట్యూబ్ లో కొన్ని కొన్ని చూస్తున్నాను ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా అని
ఓహో కుకింగ్ చేస్తున్నారండి
ఆ అవునండి
ఓ వంట చేయడం వచ్చా
ఆ వచ్చండి కొంచెం కొంచెం అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇంకా కొంచెం అంటే ఏదైనా డౌట్ వస్తే యూట్యూబ్ లో చూసి చేస్తుంటాను అలాగే
ఆ అవునులేండి ఇప్పుడు అంతా యూ టూలోనే దొరుకుతున్నాయి అన్ని వంటకాలు
ఆ కొన్ని అమ్మ దగ్గర కూడా నేర్చుకున్నాను ఆ అన్ అంటే ఎప్పుడైనా బిర్యానీ చేస్తుంటాము పుదీనా రైసు కరవేపాక్ రైసు అలాగా
చేయడం వచ్చాండి మీకు
ఆ వచు అం డి అంటే ఒక టూ టైమ్ చేసినాను బాగనే వచ్చింది
ఆహా బిర్యానీ మీ ఫేవరెట్ ఆ
ఫేవరెట్ అంటే కొంచెం ఫేవరెట్టే అంటే నాన్ వెజ్జే ఎక్కువ తింటుంటము అందుక కే బిర్యానీ ఎక్కువ చేస్తుంటాము మ్ మీరే ఆ మీరు
కు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి
అవునా చేస్తారా మీరు బాగా
ఆ అంటే నాకు అంతగా చెయ్యడం రాదండి కానీ చికెన్ కర్రీ రైసు అట్లాంటివి నాకు వచ్చండి అవునండి
చికెన్ కర్రీ ఎలా చేస్తారు
అది ఏం లేదండి ఫస్ట్ షాపు కు వెళ్లి చికెన్ తెచ్చుకోవాలి
ఆ
ఆ తెచ్చుకొనిన తరవాత బా దాంట్లో పసుపు ఉప్పు ఏసి బా నీట్గా కడగాలండి ఫస్ట్ చికెన్ని ఎందుకంటే పసుపు ప్పేసి కడగడం వల్ల ఉండే క్రిములు యాంటివి అన్నీ ఎళ్ళిపోతాయండి ప్పుడు మొత్తం చికెన్ ఫ్రెష్ గా ఉంటుంది మ్ కడిగిన తర్వాత వాటి ట్ని నీళ్ళలోకేసుకొని ఉడకబట్టుకోవాలండి కొద్దిసేపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లా ఉడకబెట్టుకుంటే అవి వుడికిపోతాయి బా లోపలంతా బాగుడికి పోతాయి
ఆ
కినదాన్ని మళ్ళ వేరే బౌల్లోకి ఏస్ కోని గ్యాస్ తో ఆన్ చేసుకొని ఇంకా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా దినుసులు అవన్నీ ఉంటాయండి కొత్తిమీర అవన్నీ మిక్సీకేస్కొనింటాం ముందే
అంటే మిక్సీకి అవి మసాలా దిన్సులు ఏమేమి వేస్తుంటారు ఎక్కువ
మిక్సీగా అండి ఇంకా ఇవండి ఫస్ట్ ఏంది కొబ్బరి కొబ్ కొబ్బరి తెలుసు కద ఏంది కొబ్బ ఏంది కొబ్బరి కొబ్బరిని బాగా తురుం కొనిం మళ్ళా దాంట్లోకి ఏంద అల్లం వెల్లుల్లి పేస్టు
ఆ
మిర్చి ఎర్రగడ్లు అన్ని వేసుకొని కలిపి దా ఇంట్లో మిక్సీ మిక్సీ చేసుకొని మసాలా మాదిరి చేసుకుంటామ అండి
ఆ
తర్వాత వాటిని అంతా బౌలకి వేసుకొని తర్వాత చికెన్ వేసుకని కొద్దిసేపు అట అట్లా ఆయిల్ వేసి వేయించాలండి దాన్ని మ్ వేయించిన తర్వాత మళ్ళీ కారం పొడి తగినంత ఉప్పు
అవున అవును సరిపడ అంత ఆ
ప ధనియాల పొడి మళ్ళీ కచ్చికెను మాస్లా తాలా ఇంకా వేసుకొని కొద్దిసేపు అట్లా వేయించిన తర్వాత కొద్ది వాటర్ మనకు కర్రీ కావాలంటే ఎక్కువ రసం కావాలంటే అంటే నీళ్ళు ఎక్కువ వేసుకోవాలండి లేదు మనకు జస్ట్ ఉరికె నార్మల్ ఫ్రై మాదిరి సరిపోతుందంటే నీళ్లు వేసుకోకపోయినా పర్లేదండి అ అట్లే చేసుకోవచ్చు
అవునవును అంటే మీరు మసాలా ఆడిస్తారు కదా అప్పుడు ధనియా లేరా
ఆ ధనియాలు మన ఇష్టంమండి అంటే ధనియాల పొడి పొడివి దొరుకుతాయి కదండి ఇప్పుడు అన్ని రెడీమేడే అండి షాపులో ఆ మనం ఎక్కువ అంటే పాతకాలంలో అవన్నీ మనము గ్రైండ్ చేసుకొని అవన్నీ చాలా ఉండేవండి ఇప్పుడం తా అప్డేట్ జనరేషన్ కాబట్టీ అన్నీ షాపులో దొరుకుతున్నాయి యా మనిసి కష్టపడాల్సి తినవసరం లేదండి అన్ని వన్ వంటకాలు జస్టు అలా హా అన్నీ మన ముందర ఉంటయి జస్ త్ వేయడం మాత్రం వంద ఉంటదండి ఇంకా వచ్చే కాలంలో అన్ జస్ట్ అవే ఇంకా రోబోటిక్ సే చేస్తా ఏమో అండి నాకు తెలిసి
అంతే అంతే మనం చికెన్ చే గంట పట్టుకొని
ఆ అది ఏం ఉండ మనం చే జస్ట్ అవన్నీ వేసేసి పెట్టేస్తే అదే అంతా చేసుకునే అట్లు కూడా వస్తాయండి
ఆ వస్తుంది టెక్నాలజీ అట్లా మారిపోతా అండి ఆ వెజ్జు వెజ్ చేయరా మీరు
లేదండి వెజ్జ్ నే నాకు నచ్చదండి వెజ్జ్ అంటే అసలు నేను ఎప్పుడు నాన్ వెజ్ యే తింటా అంతే అండి నాకు నాన్ వెజ్ అంటేనే ఎక్కువ ఇష్టం అండి
అవునా మ్మ్
తింటా అండి వెజ్ కానీ
కొంచెం తక్కువ ఎక్కువ నాన్ వెజ్ ఏ ఇష్టపడతారా
ఆ ఎక్కువ నాన్ వెజ్ ఏ అండి నాకు మీకు అండి
మేము కూడా అంటే ఒక వీక్ లో ఏడు రోజులుంటే మూడు రోజులు నాలుగు రోజు ఫుల్ వెజ్ ఉంటది ఒక మూడు రోజులు నాన్ వెజ్ ఉంటది రెండు సమానంగా తింటుంటె తింటమండి ఏది తినాలనిపిస్తే అది
ఆహా
ఉమ్
మ్ అవ్న్లే మీరు చికెన్ బిర్యానీ చేస్తన్నారు ఎట్లా మాకు నేర్పిస్తారండి అట్లా ఆ ఎలా చేస్తారో చెప్తే మేము కూడా నేర్
అది కూడా సేమ్ అంటే చిగ ఇప్పుడు మీరు చెప్పినట్టే కొంచెం సింపుల్ గానే. అంటే మామూలుగా మనం రైస్ చేసుకుంటాం గా
అవునవునులే అండి
అలా రైస్ మొత్తం అంతా ఉడికించేయకుండా ఒక ముందే ఒక పక్కన బౌల్లో గ్యాస్ పొయ్యి మీద ఆ అంటే చీలు గిన్నె అయితే కొంచెం అన్నం మెత్తగా అయిపోతుంది నున్నగా అయిపో తుంది అలా కాకుండా ఆ సిల్వర్ గిన్నె అలాంటిది పెట్టుకుని ఎంత నీరు కావాలో అంతా కొంచెం నీరు ఎక్కువ ఉండేటట్టు బియ్యం చేరు పోస్తే రెండు సేర్లు మూడు సేర్లు ఆ ఆ
తీసేయాలంటారు
ఆ అలా అలాగా పెట్టేసి పక్కన మనం ముందే పసుపు నిమ్మకాయ ఇలాగా కారం ఉప్పు అన్నీ కల్ వేసుకొని చికెన్ పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత తిరువాతలోకేసేసి చి చికెన్ మొత్తము
ఆ అంటే ముందే కలిపేసి పెట్టుకుంటారా అండి అవన్నీ
ఆ ఆ ముందే చికెన్కి అవన్నీ మసాలాలన్నీ ముందే యాడ్ చేసేస ధనియాల పొడి ఇలాగ ఉంటాయి కదా
అవు అవునులేండి అంటే ఏమేం మసాలా లే ఏమేం మసాల లేస్తారండి
మసాలా అంటే మామూలుగా ఇప్పుడు చికెన్ కబాబ్ చేస్తాం గదా కదా అలాగే ఆ ధనియాల పొడీ ఇంకా కారం పొడి ఉప్పూ ఆ కొబ్ కొబ్బరి మసాలా అంటే మసాలాగా గ్రైండ్ గుడా చేస్తారు అల్లం
అవునవునుదండి ఆ ఆ
ఇలాంటివన్నీ ఏసి కలిపేస్కోని ఆ దాంట్లే ఏసేసి అది కొంచం చికెన్ ఉడికి ఉడకనట్టు ఉన్నప్పుడు అన్నం అన్నం అంటే ఉడికి ఉడకనట్టు అన్నం గూడా ఉండాలి త్త మెత్తముగా ఉడికిపోకూడదు ఆ ఆ అది చికెన్ కొంచం ముందే పక్కకు తీసుకొని కొంచం బాయిల్లోని అక్కడ అంటే గిన్నెలోనే కొంచం మున్నించి ఇంకొక కొంచం వేరే గిన్నెలకి తీసుకొని పెట్టుకోవాలి.
ఆహా
అన్నం కొంచం ఉడికిన్ తర్వాత త్తల్ అంటే ఒక లేయర్గా అన్నం ఏసి మళ్ళీ కొంచం చికెన్ ఏసి మళ్ళీ ఒక లేర్గా చిక్ తినేసి అలాగా చేస్తుంట తము ఇంకా ఒక్కొక్కసారైయితే ఆనియన్సు ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసుకోక ముందే ఆనియన్స్ అన్ని బాగా తురిమేస్కొని నీ నూన్లో దేవేస్కోవాలి.
చేయాలంటారు అంతా బాగా వేడి చేసి
ఆ బాయిల్ కాదు నూన్లో దేవేసెయ్యాలి మామూలుగా ఇప్పుడు మనం ఏమైనా పూరీలు అలాగ ఎలా
అవును అవునులేండి ఆ ఆ ఆ
అలాగా దేవేసి ఆనియన్స్ తీసుకుంటే అంటే దాంట్లో బిర్యానీ కొంచెం టేస్ట్ బాగోస్తు స్తుంది అవి కూడా చికెన్ మామూలుగా అన్నం ఇప్పుడు లేయర్స్ లేయర్స్ ఏస్ స్తుంటాం కదా అలాగా దాంతో పాట్ టీవీ కూడా ఏ లేయర్స్ లేయర్స్ ఏస్ అంటే టేస్ట్ బాగొస్తుంది
ఓహో అంటే లేయర్స్ లేయర్స్ వేస్తేనే బాగుంటుందా నార్మల్గా మనం అంతా ఒకేసారి వేసుకునేకుండదా అండి
అంటే అలా కూడా ఒకసారి ట్రై చేసినాను అలా ఏమి ఉండదు అదేదో వాంగి బాతు టమోటా బాత్ లాగా మొత్తం అంతా మెత్తగా అయిపోతుంది చిక్ ఆ చికెన్ కి అన్నంకి రైస్ తేడా ఏం ఉండదు
అవునువును లెండి
ఉడికి ఉడకనట్టు అన్నం అలాంటప్పుడు ఏస్తే మొత్తం నార్మల్ గా ఇప్పుడు మనం బయట ఫుడ్ తెచ్చుకుంటంటం అంటాం కదా బిర్యానీ రైస్ ఇలాగా పొడి పొడిగా ఉంటుంది కదా అలాగొస్తుంది
ఓకే అంటే లేయర్ గేస్తే అట్లోస్తదంటారు
ఆ అంటే లేయర్ గా అనేం కాదు కాని కొంచెం ఊడి ఉడికి ఉడకనట్టు వేయాలి
మ్మ్ మ్మ్ అవును లేండి
మ్మ్ ఇంకా మళ్ళీ మనక్ అవునవున్ నేన్ నేర్చుకున్నాను కొంచెం కొంచెం ప్రాసెస్ అమ్మ దగ్గర కొంచెం ప్రాసెస్ యూట్యూబ్ లో చూసి అలాగ నేర్చేసుకున్నాను
ఆహా యూట్యూబ్ లోనే నేర్స్ కున్నారండి
అంటే అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఒక్కొక్కసారి మంచ్ మంచిగా రాలేదు అన్నప్పుడు కొల్ కొలతలు తెలియదు అన్నప్పుడు మ్మ్ అలాగా
మనకు
యూట్యూబ్
ఉమ్ ఉమ్ అంతేలెండి జనరేషన్ వాడుకోవాలెండి అబ్ థర్డ్ జనరేషన్ కాబట్టి అన్ని వాడుకొని మనం చేయాలి
అవునవునండి
ఉహ్ అవునా హ చాలా గ్రేట్ అండి మీరు యూట్ యూట్యూబ్ చూస్కొని యే నేర్సుకున్నారంటే చాలా గ్రేట్ అండి మీరు
అ ఇప్పుడేముందండి ఏం కొట్టినా కూడా చిన్న ఆ ఏదైనా ఒక ఆ టమోటా రైసు లేదా ఒక చిత్రాన్నం కలపాలన్న గూడా నీకు ఎలా చెయ్యాలి అని యూట్యూబ్ లో అడిగ్
ఆ ఇప్పుడు అన్నీ ఇస్ ఇస్తుందిలెండి యూట్యూబ్ లో మనం ఏమి కష్టపడాల్సి
ఎంత ఉప్పు గావాలి లి ఎంత రై ఎంత అన్నంకి ఎంత ఉప్పు వేస్తే సరిపోతుంది ఎంత కారమేస్తే సరిపోతుంది అనేది కూడా యూట్యూబ్ లేక్
ఉమ్ ప్రతి చిన్నది ఎక్సప్లయిన్ చేస్త్ సరు కాబట్టి మనకు అసలు వంట చేసుకోవడమనేది ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందండి
అవునవున్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు. ఎవరు ఉహ్ ఎవరు వంట మనం టేస్ట్ చేసే అవస్ సమ్ లేద్
ఆ మనం మనం మనకు సొంతంగా మనం చేర్ మనమే వండుకని చేసుకుంటే అది బాగుంటది కదండి
ఆ అంతే అంతే అండి అందుకే అందర్ నేర్చేసుకుంటున్నారు అది కాక ఇంకేమైన్ డౌట్ వస్తే యూట్ టుబు ఉంది
ఉమ్ అంతే అండి సరేనండి మీరు ఇచ్చిన ఈ సమాచారానికి చాలా చాలా ధన్యవాదములు లండి
ఆ థ్యాంక్యూ అండి
ఉమ్ థ్యాంక్యూ అండి